హలో చరిత ఏం జెస్తున్నావ్ ఏం జెస్ తెల్లె నువ్వేం చే
ఏంచేస్తాలే జస్ట్ తిన్న మార్నింగే తిన్న నువ్వు తిన్నావా
తిన్నా
ఉహు ఏం లే మార్నింగ్ కాల్ చేద్దామనుకున్నా గానీ బిజీగా ఉండే కొంచెం
అవునా నేను కూడా బిజీ ఉన్న ఈరోజు
అస్సలు కాల్స్ అస్సలూ మా ఫ్రెండ్కి ఇందాక కాల్ చేస్తే కొద్దిసేపు మాట్లాడినంకా వాయిస్ చెక్ అయిపోయి కట్ అయిపోతుంది అట్లా టూ త్రీ టైమ్స్ అయిందస్సలూ
అవునా అం ఆమె నీకు కాల్ చేసె ఆమె ఆమె కూడా అట్లనే వస్తుందా
ఆమె నాకేం కాల్ చేయలే బ్రో
ఎందుకు రాలేదు ఆమ్మెకి ఇంకాల్
వచ్చింది కానీ ఆమె ఏం చేయలేదన్మాట్ ట జస్ట్ నార్మల్ గా నేనే చేసిన ఫస్ట్ ఉ కానీ అట్లొస్సుంది డిమాఖరాబ్ అయితుంది. ఆ అందుకే సప్పుడు కాకూకున్నా ఇంకా నీకు జేస్సున్న కాల్ ఇప్పుడు
ఆహా నైనంగాని జేస్తుంది
ఏం లే కూస్సుంది బట్టలందిస్తుంది నాకు
ఆ నువ్వేం చేస్తున్నావ్
నేను ఇస్తిరి జేస్తున్న
ఆహా
వచ్చిందా దివి మరి
రాలేద్
ఉహు
ఎంతైతుంది టైము
సెవనైతుంది
ఆహా సెవెన్ థర్టీకొస్తది ఏమో
హు ఆటో అన్నా బస్ అన్నా దొర్కాలెగా
ఆ
మ్ ఏం కూర జెషిర్ మరి ఈ రోజు
ఉ అన్నమే తిన్లే పొద్దనుంచి
ఎందు
ఆ పులిహోరనే కడుపు నిండిపోయింది.
ఉహు అంత మంచిగైంద
రెండు సార్లు తిన్నంకా ఆకలైతలే. అన్నం తిందాంమంటే తినబుదైతలే.
ఉహు ఇన్పిస్సుందా సౌండ్ దగ్గినట్టు
ఇన్పిస్సుంది
ఉహు చెప్పాలింకా
నేను ఒక బుక్ తీసిన ఆ బుక్లకెంచి మనం చూదామా
ఆ ఏం బుక్
ఇప్పుడు నువు ఒక కంపెనీకి వోతే హెచ్ఆర్ ఏం జూస్సడు నీకు ఫస్ట్ ట్
హెచ్ ఆర్ ఆ మన వే ఆఫ్ డ్రెస్సింగ్
ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడు
అంటే మనం ఎట్లా తయారైనం మనం మంచి బట్లేస్కున్నమా లేదా ఆ మళ్ళా ఏమంటరూ ఆ ఇంకా మనం అంటే కొందరికైతే ఇంకా ఒక మన ఫేసెస్ చూస్తేనే తెలిసిపోతది గదా వాళ్లు టెన్షన్లో ఉర్రా అది ఇది అని
ఆ నిన్న బుక్ లో ఏముందంటే ఫస్టది హెచ్ఆర్ మన మన డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉందా లేదా చూస్తడు. మన గ్రూమింగ్ ఎట్ల ఉంది స్తడు మళ్ళా తర్వాత మన క్వాలిఫికేషన్ కూడా చూస్తరు గదా.
మ్
మన్ ఆ మన క్వాలిఫికేషన్ లేనిది జాబ్ రాదు కదా మ
రాదు
ఇంకేం కావాలి మనకి జాబ్ రావాలంటే
క్వాలిఫికేషన్ ఇంక డిస్సిప్లెన్ ఫస్ట్
ఆ ఇంకా మనకి ఇంకా కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలి గదా
మ్ జాబ్ కి రిలేటెడ్
ఇంకా సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలే
మ్ ఇంకా
గ్రూమింగ్ అంటే ఏంది
గ్రూమింగ్ అంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ వే ఆఫ్ హెయిర్ స్టైల్ మన జుట్టు ఎట్లుంది మన చెప్పులు ఎట్లున్నాయ్ మనం ఎట్లా మ్
కరెక్టే కరెక్టే మన క్వాలిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ హెచ్ మనకి ఒక జాబ్ గావాలంటే
అంటే ఇప్పుడు జాబ్స్ అనేటివి ఇప్పుడు పర్టికులర్ డిగ్రీకి ఇంటర్ కి ఎంబీఏకి సపరేట్ సపరేట్ ఉంటాయ్ ఇప్పుడు ఇ ఇన్
కాదు ఇప్పుడు టెన్త్ వాళ్ళు కూడా జాబ్ చే ఇంటర్ వాళ్ళు కూడా చేసరు మళ్ళ ఎంబీఏ వాళ్ళు కూడా జాబ్ చేస్తారు గదా మ్ చెప్పు
చేస్తారు కానీ టెన్త్ వాళ్ళు ఇంటర్ ఎం బీఏ డిగ్రీ వాళ్ళు సేమ్ జాబ్ జెయ్యరు గదా ఇప్పుడు ఎంబి ఎంబిఏ వాళ్ళది వేరేలో జాబ్ ఉంటది డిగ్రీ వాళ్ళది వేరే జాబ్ ఉంటది ఎంబీఏ వాళ్ళది హైయె ఫస్ట్ వాళ్ల కింద డిగ్రీ వాళ్ల కింద ఇంటర్ వాళ్ల కింద టెన్త్ ఎవ్వరోల్స్ ఆల్లకి
మళ్ల ఇప్పుడు జాబ్ కి ఒక జాబ్ చేయాలంటే టెక్నికల్ స్కిల్స్ ఇంపార్టెంటా కాద
ఇంపార్టెంటే
దేనికి యూస్ అయితది టెక్నికల్ స్కిల్స్
అంటే మనం ఆ వర్క్ జేసేటప్పుడు మనం ఆ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నం మ
అవునవును హలో వినిపిస్తుందా సౌండ్ హలో హలో